గురించి చాలా ఆలోచిస్తున్నాను.
నిజమే రా మన తెలుగు సంస్కృతి చాలా గొప్పది వేల సంవత్సరాల చరిత్ర గల ఉంది.
అవును ముఖ్యంగా మన సంప్రదాయాలు, పండుగలు, భాష ఇవన్నీ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి.
ఆ భాష గురించి చెప్పాలంటే తెలుగు భాష ఎ చాలీనం తీస్ అని కూడా అంటారు.
అవును ఎందుకంటే తెలుగు భాష చాలా మధురంగా ఉంటుంది.
మన పండుగలు కూడా చాలా గొప్పగా జరుపుకుంటాం. ఉదాహరణకు సంక్రాంతి
అవును సంక్రాంతి అంటే రైతుల పండుగ ఆ ఆ రోజుల్లో గ్రామాల్లో చాలా ఆనందంగా ఉంటుంది.
ఆ సంక్రాంతి సమయంలో ముగ్గులు రంగు గోలీలు వేస్ తరు గంగరెద్దులు వస్తాయి.
అలాగే హరిదాసులు పాటలు పాడుతూ ఇళ్ళకి వస్తారు.
అవును పిల్లలు పతంగులు ఎగిరేస్తూ గ్రామాల్లో చాలా సందడిగా ఉంటుంది.
మన తెలుగు సంస్కృతిలో కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఉంటది.
నిజమే పెద్దలను గౌరవించడం మన సాంప్రదాయం.
చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళలకు సంస్కారం చేయడం కూడా మన సంస్కృతిలో భాగం
అలాగే కుటుంబం మొత్తం కలిసి పండుగలు జరుపుకుం కప్పుకోవడం కూడా చాలా మంచి విషయం.
ఆ మన సంప్రదాయ దుస్తులు కూడా చాలా అందంగా ఉంటాయి.
అవును మహిళలులకు ప పట్టు చీరలు వేసుకుంటారు.
పంచే కుర్తి వేసుకుంటారు.
పండుగ సమయంలో ఈ సాంప్రదాయ దుస్తులు మరింత అందాన్ని కనిపిస్తాయి.
మన తెలుగు ఆహారం గురించి మాట్లాడితే చాలా రుచిగా ఉంటుంది.
అవును పులిహోర బిర్యానీ దోశ ఇడ్లీ పాయసం చాలా ప్రసిద్ధి గలవి.
ఆ ముఖ్యంగా ఇంట్లో చేసిన పప్పు సాంబార్ ఆవకాయ ఇవి చాలా రుచిగా ఉంటాయి.
అలాగే అరిటాకుల్లో భోజనం చేయడం కూడా ఒక సాంప్రదాయం.
అవును అలా తినడం ఆరోగ్యానికి కూడా మంచిదని అంటారు.
మన సంస్కృతంలో కళలు కూడా చాలా ప్రాధాన్యత ఉంది
పూడి నృత్యం ప్రపంచంలో ప్రసిద్ధి.
కూచిపూడి నాట్యం చాలా అందంగా ఉంటంది కదా.
కథ బుర్రకథ లాంటి ప్రజాకళాలు కూడా ఉన్నాయి.
అది మన సంస్కృతి ప్రజలకు తెలియజేస్తాయి.
మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉన్నాయి.
అవును తిరుపతి బాలాజీ ఆలయం ప్రసిద్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందినది.
ప్రతిరోజు వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్తారు.
ఆ అలాగే దాద్రి అన్నవరం శ్రీశ్ శైలం వంటి ఆలయాలు కూడా ఉన్నాయి.
కానీ ఈ రోజుల్లో కొంతమంది యువతకు మన సంస్కృతికి సంస్కృతి గురించి ఎక్కువగా తెలియదు.
నిజమే టెక్నాలజీ కారణంగా జీవన శైలి మారిపోతూ ఉంది.
అయినప్పటికీ మన సంస్కృతిని కాపాడుకోవాలి.
అవును పిల్లలకు చిన్నప్పటి నుంచి మన సాంప్రదాయాలను నేర్పించాలి.
పండుగల అర్థం కూడా వారికి చెప్పాలి.
నిజంగా మన తెలుగు సంస్కృతి చాలా గొప్పది కదా.
మనం దానిని గర్వంగా భావించాలి.
మన భాష సాంప్రదాయాలు పండుగలు ఇవన్నీ మనకు గుర్తింపు
అందుకే మనం వాటిని కాపాడుతూ ముందుకు తీసుకెళ్ళాలి
ఖచ్చితంగా మన తెలుగు సంస్కృతిని ఎప్పటికీ మరవకూడదు అలాగే నిన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ చూసావా
మన మన ఇండియా గెలిచి చాలా మన ఇండియా గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది మరి నువ్వు ఎలా భావిస్తున్నావు చూసావా
నేను చూసి సాను మ్యాచ్ చాలా బాగుంది ఆ మన వాళ్ళు చాలా గొప్పగా ఆడారు.
అవును ఇండియా న్యూజిలాండ్ అంటే అది నార్మల్ కాంపిటీషనే కాదు టఫ్ కాంపిటీషనే బట్ అయినా మన ఇండియా వాళ్ళు గెలిచారు చాలా ఆనంద
ఆ మన వాళ్ళు మంచి మంచిగా ఆడారు అందరినీ బాగా అవుట్ చేసి విజయాన్ని సాధించారు.
అవును నాకొక చిన్న సందేహం.
ఆ ఏమి
నీకు బిర్యానీ చేయడం తెలుసా
ఆ తెలుసు నీ నీకు తెలుసా చెయడం
నాకు తెలీయదు కొంచెం చెప్తావా
ఆ ముందుగా మనం చికెన్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. దానిని మ్యారినేట్ చేసి పెట్ పెట్టాలి ఎలా అంటే ఆ పెరుగు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత మనం ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవాలి దానిలో ఏయిమంది
ఓకే
ఆ రైస్ లోకి బిర్ ఈ చికెన్ అంతా వేసి దమ్ పెట్టాలి అంతే బిర్యానీ రెడీ.
అవునా ఇంత సింపులా ఇన్నాళ్ళ నేను చేయలేకపోయానే ప్రోసెస్ తెలియక
ఆ నేను చెప్పాను కదా అలాగే చెయ్యి మంచిగా కుదురుతుంది రుచిగా ఉంటది
అవును పండగకి ఇంటికివేళ్తున్నావా లేదా గాని మన తెలుగు పండుగల్లో ఒక మంచి పండగ కదా
వెళ్తున్నాను వెళ్ళి మన్
ఎలా మీ ఇంట్లో ఎలా ఎంజాయ్ చేస్తారు
ఆ మా ఇంట్లో మేము మాకి ఈ పండగ చాలా ముఖ్యమైనది మేము ఈ పండగ అప్పుడు తిరుపతికి వెళ్ళేసి వస్తాము మా ఇంట్లో మా నాన్నగారు వెళ్ళి స్వామిని దర్శించుకొని ఆ ప్రసాదాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము పెట్టి దానికి పూజ చేసి ఊర్లో అందరికి పంచుతాము పండగ రోజు ఆ తర్వాత అందరం మంచిగా ఇంట్లో చేసిన పిండి వంటలున్నీ తిని ఆ రోజు పండుగని ఎంజాయ్ చేస్తాము మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారు ఉగా ఉగాది పండుగని
మా ఇంట్లో కూడా అంతే కొద్ ని అందరు తొందరగా లేసి తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు చేసుకొని అందరూ ఆ రోజు ఇంట్లోనే ఉండి హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం ఆ రోజు ఒక్క రోజు
ఉ మీరు గోమాతలకి పూజలు చేస్తారా
ఆ కచ్చితంగా అది అది లేకుండా పండగ ఎలా అవుతది
మా ఊర్లో ఆ మా ఊర్లో మేమందరం మా గోవులకి పూజ చేసుకొని ఆ ప్రసాదాలు పెట్టింటాం కదా అది ఆవుల కి పెడతాం
ఆ మేం కూడా అలానే చేస్తాం ఇంకేంటి నీకు ఇష్టమైన పండుగ ఏంటి
కిష్టమైన పండుగ దీపావళి
ఎందుకంటే దీపావళికి మే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాము అక్కడ దీపావళికి నోములు నో నోముతార అనమాట సో మేముందరం బాగా రెడీ అయి సాయంత్రం నోము నోములన్నీ పూ తీ చేేసుకొని అక్కడ చేసిన పిండి వంటలు అన్నీ తిని తర్వాత టపాకాయలు కాలుస్తాం ఆ పండగ అంటే నాకు చాలా ఇష్టం మా ఫ్యామిలీ మొత్తం అందర వస్తారు మా కజిన్స్తో కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మీరు ఇలా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు
ఫ్యామిలీతో అందరితో కలిసి
షి అరేంజ్మెంట్ చాలా సందడిగా ఉంటుంది
నీకు ఇష్టమైన ఆట ఏంటి
నాకు ఇష్టమైన ఆట క్యారమ్స్ మీకు
హమ్ షటిల్ అంటే చాలా ఇష్టం
నాకు క్యారమ్స్ అంటే ఎందుకు ఇష్టం అంటే ఆ మ బాగా ఆడొచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ఏ రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు ఆ అంటే చ నలుగురు ఉంటారు కదా బాగా మాట్లాడుకుంటూ అనవు ఆనుకుంటూ ఆనందంగా ఆడడం నాకు ఇష్టం అందుకే నాకు క్యారమ్స్ అంటే చానా ఇష్టం
ఇంకా నీకు తెలిసిన ఏవైనా డిషెస్ ఉంటే పంచుకోవచ్చు కదా నాకు చ నాకు వంటలు చేయడం చాలా రా త
అవునా నాకు ఇష్టమయినా పులిహోర ఎలా చేయాలో చెప్పనా
ఓకే
మనం మన మన ఇంట్లో పండించిన రైస్ని ఉడకపెట్టి పులిహోరకి ఇంట్లో పండించిన రైస్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ రైస్ తీసుకొని ఉడకపెట్టుకొని సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం ఆయిల్ వేసి ఆవాలు అన్ని వేసి పోపు అంతా వేసేసిన తర్వాత మనం దీంట్లో ఫ్రెష్ చింతపండు యూస్ చేయాలి నల్ల చింతపండు యూస్ చేస్తే మంచిగా టేస్ట్ వస్తు వస్తుందనమాట సో ఆ దాంట్లోకి ఆ చింతపండు రసం పోసి ఆయిల్ అంతా బాగా బయటకి వచ్చేంత వరకు ఉంచాలి ఆయిల్ అంతా వచ్చిన తర్వాత సాల్ట్ వేసి మళ్ళీ ఇప్పుడు మనం తీసుకున్న రైస్లోకి ఆ పల్లీలు వేసుకొని దాంట్లోకి కర్రీ మొత్తం వేసి మిక్స్ చేసుకొని చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది
అవునా చాలా ధన్యవాదాలు చెప్పినందుకు
అఓ కృతజ్ఞతలు
ఐతే మరి నమస్ స్తే
మ్మ్ నమస్తే